హలో హలో
అంటే
హలో ఆ
హలో
హలో హాయ్ తింటున్న మీరు తి న్నారా తిన తిన్నా మీరు తిన్నారా తిన్నా మీరు తిన్నారా
ఆ ఆ తిన్నాము నువ్వేం చేస్తున్నావు పప్పు బడి
ఉహుం
తినలేదా మీరు ఇంకా
పప్పు చేసినా
ఆ
చెప్పు ఇంకా మీ తిన్లే తిన్లే
అ
హలో
తిన్నారా తినలేదా మీరు
ఫ తిన్నాం మేము తిన్నాం మీరు తిన్నారా తిన్లే తిన్లే
ఆహా తినలేదా
లేదు ఆంటీ తినాలేమేం వా పిల్లలు తింటున్నారు అని
వాటి నా పని చేస్తున్నాం పాని పూరి అంటి మెంటల్ దాన మెంతల్ అంతందా
మా మా మా పిల్లలు తింటున్నాడు ఇంకా
ఇంకా చెప్పాలి ఇంకా ఓ ఇంకా ఏం చేస్ నా ఓయి ఏ క్లాస చేసిండు
నేను పరాటా పరాటా చేసాను
ఆ
పెరుగు పెరుగు తెచ్చిదాం
మ్మ్ పెరుగు పెరక తినండి
ఆ ఆ అదే తింటాం మేమ్ ఇంకా పచ్చడి తెచ్చినం పచ్చడి మీరేం మీరు తిన్నారా
మీ తి లేదు ఇంకా వంట చేస్తున్న
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
పరాఠా ఏస్తే తింటున్నారు నా కుత్వికన్
హ్మ్ హు యధిత్ తినూరా ఎందు గట్లా ఇష్ట స్త ఇగో తి తిను ఇంకా పో
ఆంటి ఉంది గా అన్నీ చెప్
చెప్పచ్చ ఏంటి అంటీ ఏ ఆగండి అంటీ ఫోన్ లో మాట్లాడుతున్నారు తాగు పెద్ద అంటీ ఉంది ఎంత
ఇంకా చెప్పాలి ఇంకా
మళ్ళీ పోతున్నావా పెళ్లి కి పోతున్నావా
వెళ్తున్న ఊరికి పోతున్న పెళ్లికి
ఎంకా చెప్పు
ఇప్పుడు ఎప్పుడు అంటే రేపు అద నెక్స్ట్ మంత్లా
ఆహా కాటిాల వకండి చాల తన్నండి ఎంతా
ఆ
ఏం కూర చేస్తున్నావు మరి ఇప్పుడేం కూర చేస్త
అప్ప ఓ పప్పు చేస్తున్న పప్పు ఆ పప్పు చేస్తున్నా
చెప్పు సప్పుట్ చేస్తారా ఇంకా
ఇంకా మంచిగా ఉ పూలు పరాట గిరాటా చేస్త ప కుడున్నారు బ
మా మా కొడుకు కావాలంట పరాట
అ
పరాఠా చేసినాను నా చిన్న కొడుకు తెచ్చి ఈ పేరుగు డబ్బా ఉంది అని
హుహు
మి మిమి అనుకుంటా ఉన్నాడు హలో ఇంకా ఏ ఆటుపోయి మాట్లాడుపో కార ఇంకా చెప్పు
ఇంకా ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఉ మీ అట్లా
పేరుగు తెచ్చినా ఆ పేరుగు డబ్బానే పట్టుకొని తిరుగుతున్నాడు.
తిరుగుతున్నాడు నీ
హు నా జట్టు పట్టుకొని ఏ ఆగు ఇగో తీస్కో పరాటా తీస్కో ఇగో తీను ఇంకా మరి పెళ్లి చిరా తీసుకున్నావా మమ్మీ షాపింగ్ చేసుకున్నావా ఆ ఏం ఏం షాపింగ్ ఆహ
ఇంకా ఏం చేయలేదు చేసుకోవాలి షాపింగ్ చేయలేదు ఇంకా
అబాయి
ఇంకా షాపింగ్ చేయలేదు
చేయలే
ఆహ
ఇంకా
ఇంకా చెప్పు ఇంటా
మిమ్మీ లేవు ఎమీ లేవు
పోతాడు కి అన్నం వండలే ఇవాళ ఆ పోతాడు కూడా వండలే వాళ్ళమమ్మా ఎ విషవాటి వస్థది ఈడ వస్తాయి అవు అక్కడ పొద్దున అంటకు తీసుకో వస్తాయి ఏ బి సిడి కానీ లాలా అంటారు ఆ ఆ ఆ ఏ బి సి డి బంత ల అనరు మంచిగ చదువుతాడు ఏబి సీ డి
బాంటావాల అలా ఎంట ఇంకా చెప్పు ఇంకా హలో హలో